ట్వంటీ సిస్
తే ఇప్పుడు వినిపిస్తున్నాదా చెప్పండి మీ ఆ బాగున్నాను
ఆహా మ్యా మ్యారీడ్ అండి మ్యారీడ్ ఇద్దరు బాబులు స్కూల్ కి వెళ్తున్నారు స్కూల్లో పెద్ద బాబు ఫిఫ్త్ సిక్స్త్ చదువుతుండు చిన్నా బాబు థర్డ్ అండి
ఎజామ్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మానుల్ ఎగ్జామ్స్ హాఫ్ డేస్ అనువల్ అండి
అప్పుడే
ఆ ఆ సి బి ఎస్ ఈ సిలబస్ అండి
హ్మ్ హు మార్చిలో ఉంటాయి కదా మామూలుగా అయితే
ఆ అదే అండి ఇప్పుడే కదా అయితున్నవి రేపటితో క్లోజ్ కూడా అయిపోతాయి
నెక్స్ట్ అండి
నెక్స్ట్ అగా వన్ వీక్ కు హాలిడేస్ ఇచ్చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారు
అహో ఎప్పటి వరకు ఉంటది నెక్స్ట్ అకాడమికి
మ్మ్ ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు రన్ చేస్తారు నెక్స్ట్ క్స్ట్ అకాడమిక్ ఇయరు క్లాసెస్
ఆహా ఆ
ఆ తీసుకోవాల అంటున్నారండి ఆ ఇష్టం అది మనం స్కూల్స్ చేంజ్ చేయాలనుకున్న అట్లా వాళ్ళు తీసుకోరుగని సి బి ఎస్ నామిటరేచర్ ప్రకారం అయితే ఆ మార్చ్ లో యానవల్ ఎగ్జామ్స్ అయిపోతే ఒక వన్ వీక్ హాలిడేస్ ఇస్తారు హాలిడేస్ ఇచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ గీస్తారు
ఆవు
అంతే బుక్స్ అయితే తీసుకోమంటారు ఇంకా స్కూల్స్ చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోరండి అందులో కంటిన్యూ చేసే వాళ్ళు తీసుకుంటారు బుక్స్
ఓకే ఓకే ఓకే
ఇంకా కొన్ని ప్రైమరీగా కొన్ని చెప్తారనుకుంటా క్లాసెస్ రన్ చేస్త తరు ఏప్రిల్ ట్వంటీ వరకు తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్ ఇస్తారండి మల్లి జూన్ ట్వల్త్ కి మళ్ళీ రీవోపన్ పెనింగ్
ఓకే ఓకే
మనస్ ఆ అదే అండి సిబిఎస్ఈ సిలబస్ కి స్టేట్ కి కొంచెం ఇన్స్ ట్ర క్షన్స్ గైడ్ లైన్స్ అంతా డిఫరెన్స్ ఉన్నాయి
ఆహ ఏమని ఏమైనా ఐడియా ఉందా స్టేట్ సిబిఎస్ కి ఏంటి డిఫరెన్స్
అదే అండి ఇప్పుడు మనకు స్టేట్ అంటే మన ఓవరాల్ మన స్టేట్ లో
హ
ఇప్పుడు సిబిఎస్ ఈ అంటే ఇంకా ఓవరాల్ త్రూ అవుట్ ఇండియాగా వస్తుందండి సిలబస్ కాకపోతే సిబిఎస్ఈకి కొంచెం స్ట్రెస్ అవుతున్నారు పిల్లలు అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా పిల్లలకు ఏదైతే బాగుంటందని స్టేట్ సిలబస్ కంటిన్యూ చేస్తే బెటరా సిబిఎస్ఈ ఆ
ఆ ఏది బెస్ట్ అంటారు సిబిఎస్ ఆ స్టేట్ అంటార
ఆ పిల్లల నాలెడ్జ్ ను బట్టి డిపెండ్ అవ్వాలండి ఇంకా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సిబిఎస్ఈ వాళ్ళు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తే స్టేట్ సిలబస్ లో జాయిన్ చేయడం బెటర్ కాకపోతే తే పిల్లలకి ఫోర్స్ పోడమే బెటర్ అని నా ఒపీనియన్ స్ట్రెస్ పెట్టకూడదు వాళ్ళకి ఇష్టమయింది చదువుకొనివ్వాలని
ఆ పోంది మీరు ఖాళీ టైంలో ఏం పని చేస్తారో మాలు మా పిల్లలు సెవెంత్ క్లాస్ బారు ఫిఫ్త్ క్లాస్ పాప బాబు సి బి ఎస్సి బట్ బానే ఉన్నాయండి ప్రజెంట్
హ్మ్ బాబు సి బి ఎస్సి సిల్బస్ సాండి
అవునండి
హ్మ్ హు ఎలా ఉందండి మీ దగ్గర సి బి ఎస్సి సిలబస్ పిల్లల నాలెడ్జ్
ఓకే అండి ఆల్ స్కూల్లో అంత ప్రెజర్ ఏమి పెట్టరు జస్ట్ ప్రాక్టికల్గా నేర్పిస్తారు ఓకే నో ప్రాబ్లం బానే ఉంది ప్రజెంట్ అయితే
టే వా పిల్లల్లో ఉన్న నాలెడ్జ్ గూడా బయట్కోస్తుందండి వాళ్ళ స్ట్రెస్ పెట్టకుండా రుద్దకుండా వాళ్ళను ప్రాక్టికల్ వైజ్ గా థి చేపించాలి పిల్లలకి అప్పుడే వాళ్ళ నాలెడ్జ్ ఇవుడా మనకు దెలుస్ తుంది ఇంట్రెస్ట్ నాలెడ్జ్ అంత బ ట్టబడుతుంది కాకపోతే కొన్ని కొన్ని స్కూల్స్ లో ఏం జరుగుతుందంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే ఫాలో అవడము పిల్లల మీద ఫోర్స్ చేయడం వల్ జరుగుతుంది
కొన్ని స్కూల్స్ ల తేడా ఉంది మట్టి పట్టిస్త హలో బట్టి పట్టడం వల్ల పిల్లలకు రావాల్సిన స్కిల్స్ వస్తాలేవు సో
అదే అక్కడ వాళ్ళకు అర్థం అయ్యి అర్థం అవ్వక అవునండి ఆ ఆ బట్టి బట్టే విధానంలోనే వాళ్ళకు కొంత అర్ అర్ధమయ్యి కొంత అర్థం అవ్వక అక్కడ పిల్లలకు రాంగ్ స్టెప్ పడుతుంది ఇంకా అది లైఫ్ లో ఇంకా కెరీర్ లో తొందర సక్సెస్ కాలేకపోతున్నారు పిల్లలు మీ దగ్గర అయితే ప్రాక్టికల్ స్టడీస్ అంటే బాగున్నట్టున్నాయండి
అవునవును స్టేట్ సిలబస్ లో బాగా బట్టి ఉన్నది కొంచెం కార్పొరేట్ స్కూల్స్లలో కూడా బాగా బట్టి పట్టేయడం వాళ్ళకి ఎట్లా మార్క్స్ రావాలి వాళ్ళకి ఎట్లా మార్క్స్ రప్పియాలి అంతవరకే చూస్తున్నారు కానీ వాళ్ళ స్కిల్స్ మీద
ఆ అవునండి వాళ్ళ స్కిల్స్ బయటకు తీసుకురావట్లేదు ఓన్లీ ఎంత వాళ్ళకు టాపర్ అవ్వాలి త్రూ అవుట్ స్టేటో త్రూ అవుట్ డిస్ట్రిక్ట్ వాళ్ళ వాళ్ళ స్కూలే నేమ్ ఫస్ట్ లో ఉండాలి ఆ విధంగానే ఆలోచిస్తున్నారు కానీ పిల్లలకు టాలెంట్ ఎంత ఉంది ఎంత నాలెడ్జ్ డ్జ్ వాళ్ళు ఏది చదవగలుగుతారు ఏది లేదు అనేది కాన్సెప్ట్ వాళ్ళకు అర్థం అవ్వట్లే
అవునవును గవర్నమెంట్ కూడా ఆటో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంకా బాగా ఉన్నాయి.
అవునండి ఇప్పుడు ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ లో బాగుం ఇంగ్లీష్ మీడియం
అన్ని ప్రజెంట్ అయితే అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వాళ్ళకు కరికులం కూడా మంచిగా ఉన్నది చెప్తే స్టడీ కూడా కొంచెమైనా కూడా వాళ్ళ అర్థమయ్యేటట్టు బాగున్నాయి చాలా స్కూల్స్ లల్లో రూరల్ ఏరియాస్లలో అంత ఏ టీచర్స్ అంత పట్టించకోకపోవడం వల్ల వాళ్ళ అలాగ ఉ సో ఎడ్యుకేషన్ రూరల్ లో ఇంకా డెవలప్ చేయయాల్సి వస్తుంది కానీ కాలేజీ